హలో హలో
బన్నారాండి
అవున్నానండి మీరెలా ఉన్నారు
ఆ బాగున్నామండి ఇంతకు ముందే తిన్నామండి మీరు ఇడి
నేను ఇప్పుడే తిని అలా ఫోన్ చూస్తా ఉన్నానండి ఫొటోస్ చూసుకుం
ఆ అవునండి ఇంకేంటండి
చెప్పాలండి చెప్పాను కదా అండి ఫొటోస్ చూసుకుంటా అప్పుడప్పుడు ఇ స్కూల్ ఫొటోస్ చిన్నప్పుడు ఫొటోస్ అన్ని చ
ఆ అవునండి చిన్నప్పుడు ఫొటోస్ అంటే నాకు చైల్డ్ హుడ్ డేస్ గుర్తుకొస్తున్నాయండి
అవునా అండి
అవునండి మేము చిన్నప్పుడు స్కూల్ డేస్ లో ఫొటోస్ దిగింటాం కదా ఉ అవన్నీ గుర్తుకొస్తాం అవేనండి మీరు చూస్తా ఉంది
అవునండి
చిన్నప్పుడు ఏదైనా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తే ఫొటోస్ తీసుకొని తీసుకునే వాళ్ళం అండి మేము కూడా
మేము కూడా అలా అనేండి లాస్ట్ నేను ఏదో చిన్నప్పుడు ఏ క్లాస్ లో ఉన్నప్పుడు గుర్తులేదు కానీ సైన్స్ వేరు పెట్టింటారునమాట మా మా స్కూల్లో ఫస్ట్ టైం సో దాంట్లో పట్ట్ట చేేసికి మా ముగ్గురు ఫ్రెండ్స్ నేను ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఏదచ్చ ఆ ఆ ఇల్లు మాదిరి పెట్టి దాంట్లో అంటే అదేమంటారు ఇంకుడుకి ఎంత పెడుతు తర్క నార్మల్ గా సంప ఉండే కదా అలా వర్షం నీళ్ళదు వాటర్ ఎలా సేవ్ చేయాల అనే దాని మీద కాంటాక్ట్ మీద చేసింటి మనకి
ఆ
చేసినప్పుడు ఫోటో తీసుకున్న ఫోటోలో ఎంత బాగుందో అని అదే చూస్తా ఉన్నా ఇప్పుడు
ఆ అవునండి అయినా చిన్ననాటి జ్ఞాపకాలే మనకి చాలనా అంటే చనా మెమరీస్ ఉండే అవి
అవునండి అప్పట్లో నా ఫోటో నన్ను నేను చూసుకుంటా అంటనే ఎ ఇప్పకకి నేను ఎంత చేంజ్ అయినా అనిపిస్తను ది మాలాని ఉ అ
ఆ అవునండి మనం
తెలో
అయినా గాని స్కూల్ డేస్ అనేటివి ఇంకా మెమరబుల్ డేస్ అండి స్కూల్ కి మన ఫ్రెండ్స్ తో పాటు స్కూల్ కి వెళ్తా ఒక్కొక్కసారి స్కూల్ డుమ్మా కొట్టడం గానీ లేండి
కానీ నేను స్కూలో ఉన్నప్పుడు అప్పుడే ఇప్పుడు డుమ్మ కొట్టలేదు కానీ కాలేజ్ లో ఉన్నప్పుడు డుమ్మ కొట్టాలను చిన్న మ్మ బట్టర్ న్స్ రాలేద అనమాట క్లాస్ ఎగారగొట్టి అట్నీ పోదమ అంటే స్ట్రైక్ అప్పుడు కూడా క్లాస్ పెడతా ఉండదు తెలుసామ్మా మ్యాథ్ సారు
అవునా అండి అద ఇం వేరే లెవెల్ మాకైతే దివాళి రోజు ర స్కూ లో స్కూల్ మొత్తం అందరిక సెలవు ఇచ్చినారండి కానీ మా మేము టెన్త్ క్లాస్ అనేసి అప్పుడు మగ దివాళికి హల్ హాలిడే ఇవ్వలేదండి బయట పిల్లలంతా క్రాకెట్స్ కలుస్తా ఉంటే మేం లోపల క్లాస్ తంటా ఉంట అబ్బా బయట వదులితే ఎప్పుడెప్పుడు క్రాకర్స్ కలుద్దామా అన్నా తాటలో ఉండేవాళ్ళం క్లాస్ కూడా వినేవాళ్ళం కాదండి
ఆ అట్లే అండి సేమ్ మాకుడు అంతే షైక్ ర్యాలీస్ జరుగు ఉంటాయి కదా అట్లా జరిగినప్పుడు స్కూ లో అందరినీ పంపించేస్తారు అనమాట మా క్లాస్ క వచ్చిదిలికి ఆ మమ్మల్ని పంపించిన తర్వాత మా సార్ చెప్పింటాడు గేట్ దగ్గరే ఉండండి వాళ్ళు వెళ్ళి పోతునే లోపల రండి డి అని ఏడుస్కున్ టా ఏమో ఒకటి చేసుకోకుండా శస్తా పోతాంటిమి లో క్లాస్ లోగా కూర్చుంటారండి అది మ్యాథ్ క్లాస్ మాకు నైన్త్ ఎయిత్ నుంచి ఆ పని చేసినారు తెలుసా అండి మీకన్నా టెన్త్ లో మేయిలు అట్లీస్ట్ నైన్త్ వరకు అన్నా ఫ్రీగా వదిలేశారు మాకు నైన్త్ ఎయిత్ నుంచి స్టార్ట్ చేశారు ఇంకా చెప్పాలంటే సండే స్పెషల్ క్లాస్ తీసుకుంటాట్రి
ఆ అవునండి సండే టైమ్స్ స్పెషల్ క్లాసెస్ అని మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పెట్టుకునే వాళ్ళం.. డి నార్మల్ డేస్ లాగే ఉండేటివి
ఉమ్ మీకే మే-మీతో పోలిస్తే మాకే మేలు అనుకొం ట సండే టైమ్ స్ పెట్టుకుంటాం ట్రీ కానీ క్లాసు టు టు ఓ క్లాక్ కి సి స్టార్ట్ చేసి త్రీ టు ఫోర్ వరకు పెడతాండి టూ నుంచి త్రీ ఫోర్ వరకు పెడతా తాండి క్లాస్ మాకు పొద్దు నుంచి సాయకాలం వరకు అయితే లేదు వావ్ వావ్ సత్యాన్ని అది కూడా బర్బీ చేసెస్త అయిపోతాటాయి కదా
ఆ అవునండి అట్లే ఫీల్ యితు తా టిమి మేమే తే మీరు అన్నారు చూడండి స్ట్రైక్ స్ట్రైక్ డేస్ లో గాని అట్లా క్లాసెస్ పెట్టుకునే వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయి నుంచి యని అట్లే మాక్ కూడా ఒక రోజు జరిగిందండి ఒకసారి అయితే మీడియా వాళ్ళే డైరెక్ట్ వచ్చే న్నారండి క్లాస్సేస్ కి క్లాసెస్ కండక్ట్ చేస్తా ఉన్నారు వీళ్ళు అని చెప్పి
ఊ ఆ మంచి పని అయింది మాకు ఎప్పుడు జరగలే అట్లా వచ్చిన బాగుండేట్ డు
ఆ ఇట్లా వన్నీ మెమరీస్ అంటే గ్రేట్ మెమరీస్ అండి
చాలా అట్లా కాకపో అది కాకపోతే ఎట్లంటే మా స్కూల్ లో స్ట్రైక్ చేసేక వచ్చే వాళ్ళందరూ మా సీనియర్స్ అనమాట మా క్లాస్ చెప్పసారు వాళ్ళ క్లాస్ చెప్పసారు సేమే అంటే వాళ్ళ ప్రీవియస్ లో ఆయన దగ్గర చదువుకుొనే పోయింటారు కదా ఇంకొన్నిసార్లు ఏమై సైజు కొచ్చి అందరిని స్కూల్ అందరిని పంపిించి బమ్మల్లోండి కూర్చుెతానుీ ఎందుకంటే అయన దగ్గరకు వచ్చి ఎ మాట్లాడలేరు అది కూడా ప్రాబ్లమే ఇంకా ఏమంటే వాళ్ళని రమ్మని చెప్పేదే మా క్లాస్ స్టూడెంట్స్ మా మా ఫ్రెండ్స్ అది వయసులో ఉన్నా మళ్ళీ వా డి
అవునండి చనా అంటే చనా బాగుంటాండి ఆ డేస్
ఉమ్ ఇంకా చిన్నప్పుడు లైక్ ఆ ము ముందు మా నాన్న రాకపోతండ్య అన్మాట మమ్మల్ని పిలసుకుపోయేకి కొంచెం వాకుబుల్ డిస్టెన్సే అంటే టూపులే టుప్ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది ఒకటే రూట్ స్ట్రైట్ రట్ స్ట్రైట్ రూడ్ ఎద్దుల బండ్లు వస్తా ఉండడా ఎద్దు బండ్లు పట్టు పరిగెత్తందా నెన కా చిన్నప్ప ఇప్పుడు ఎదులు బండ్లో కూర్చ వాళ్ళు ఎక్కించుకునే వాళ్ళు కాదనమాట కొంతమంది ఎక్కించుకుంటారు కొంతమంది ఎక్కించుకోరు అప్పట్లో ఉండేవి ఇప్పుడు తక్కువ ఎదులు బండ్లు
ఉమ్ మా సైడ్ ఎద్దుల బండ్లు లే వండి ఉ అవును మేము ఆటోలలో వెళ్ళే వాళ్ళం అన్ ఇప్పు అప్పుడు మేము వెళ్ళేటప్పు ఇప్పుడు కూడా లేవు ఇతరు బండ్లు మా
మా సైడు కూడా ఎదు ఇ బండ్లు ఏమి లేవండి ఎక్కించుపోయేకి పిలుచుకొని కానీ వాళ్ళ ఆ టైప్ లో పో వస్తారు కదా గడ్ కోసుకొని సాయంక్లం పుట్లా అట్ల వళ్ళ వస్తాను నేను వాళ్ళ వెనక దాన్ని పట్టుొని పగెతుకుం పోయ అమాట వెనకాల
ఆహా
గట్టానికి అలవడేది అనమాట వెనకలు వాళ్ళు కనిపించుకోకుండా గడ్డ వెనకలు అలవడేది పోయేదని అనుకాల వాళ్ళు కనిపిస్తేది వాళ్ళు తండ్రి కనిపించకోకుండా పోయేది
ఆహ
హ
మీరి చాలా త ఉండిపోతాయండి అట్లే మీరు ఉమ్ ఏదైనా కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసినారా అండి
కంపిటిషన్స్ లో ఏం పార్టిసిపేట్ చేయలేదు కానీ హ చిన్నప్పుడు ఒకసారి రన్నింగ్ వస్త పార్టిసిపేట్ చేసినాండి పార్టిసిపేట్ చేసి ఒక ఒక రెండు సార్లు ఏమో ఏంచ్చిందో లేదో గుర్తు తెయదుగాని కింద పడినా ఒకసారి అయి మా చె పగ టూకు కిలోమీటర్స్ అట్లా ఉంటుంది మా ఇంటి నుంచి అడికి మా స్కూల్ దగ్గర నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అట్ల వరకు పెట్టినార అనమాట అట్ల బర్గెట్టప్ప ఇప్పుడు దారిలో మధ్యలోనే కింద పడిపోయి నా ముక్క అంత దూమ ఐడి కార్డు లో నా ముఖం అంతా దూఖమైందండి ఇప్పటికే ఉంది తెలుసారా ఆ ఐడి
ఆనండి
విడికిపోయినప్పుడు దాన్ని చూసుకొని నవ్వుకొని అదంతా గుర్తు చేసుకొని మోకాలు చిప్పలన్నీ పొగలు కొట్టుకొని కింద పడి పూజ ఒ ఒకట్టుకోని ఆ ఫోటో దాని చూసినడం వల్ల నా నా బాలులన్నీ గుర్తొస్తాయి అనమాట ఇట్లా కంద మన్నది
అవునండి ఇంకా ఇట్లా అండి చాలా అంటే చాలనా ఉంటాయండి ఎగ్జామ్ మనం అయితే కన హోంవర్క్ రాయలేదని చెప్పి నీళ
అబ్బా అబ్బా అబ్బా అబ్బా అలాంటి మాత్రం బాగుంటాయి తెలుసా మేం స్కూల్లో అంటే అంటే ఫిఫ్త్ వరకు వైరస్ స్కూల్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఒక స్కూల్ అనమాట ఫిఫ్త్ వరకు ఉన్న స్కూల్ల్లో ఎట్లాలంటే కొంచెం ఫార్మల్ గా అనమాట అవే ఉండాల ఖచ్చితంగా యూనిఫామే ఉండాల చ్చి ఖచ్చితంగా షూ ఉండాల ఖచ్చితంగా అదేమి ఐటీ ఉండాల టై ఉండాల ఒకక్కటి లేకపోయినా ప్రిన్సిపల్ వస్తాడనమాట రోజు ప్రేయర్ అయిపోతేనే ఎవరెవరి దగ్గర ఏమేమి లేవు అని చెక్ చేసి బయట మీ నిల్ బర్తాంతా ఆయ వచ్చి కట్టి తీసుకొని మంచుతాను అప్పుడు కూడా ఎంత టెన్షన్ పడతాండి తె హోంవర్క్ రాయకపోయినా అట్లే టెన్షన్ పడతా అంటుంది ఆయన వచ్చి ఆడో కొడతాడో అని భయం కొడుతే క అచ్చల్ అచ్చలు ఎర్ర కాాల కొ
ఇంకా మనం చెప్పేటివి ఉంటాయి చూడండి హోంవర్క్ రాయనప్పుడు రీజన్స్ మా ముల్గుండ సార్ మా ఇంట్లో ఫంక్షన్ ఉండింది సార్ సార్ నాకు తలకై నో పిస్తాంది సార్ బాడీ పెయిన్స్ సార్ హ్యాండ్ నొప్పి సార్ స
ఇంకా అది కాకుండా మాకు మధ్యాహ్నం పూట టైమ్ టేబుల్స్ రాయమంటారు అన్నమాట టేబుల్స్ సారీ టేబుల్స్ రాయమంటారు అప్ప అవి కూడా అంతే అప్పుడు రావా, వచ్చిన వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ చూసి రాసేదా బ అన్ని అట్లే ఉంటాండ అ
ఆ అస్సలు అది ఇంకో హైలైట్ ఏమంటే మేం టైం టేబుల్స్ ఎట్లా రాసే వాళ్ళం అంటె ఆ వన్ టు ట్వల్వ్ థర్టీ టు వన్ వన్ ఓ క్లాక్ వరకు మా ఉమ్ ఇస్సాంమండ్రి ఆ ఆఫ్టర్నూన్ను లంచ్ టైము ఆ టై లో ఇన్ టికి పోయి లంచ్ చేసి మళ్ళీ రిటర్న్ రావాలని చెప్పి రాసుకుంటూ ఇంటికాటు వర్ వెళ్ళే వాళ్ళం మళ్ళీ రాసుకుంటూ రిటర్న్ వచ్చేవాళ్ళం రోడ్ లోనే రాసుకుంటూ వెళ్ళిపోతాంటి
అట్లాంటి మెమరీస్ అయితే అట్లాంటివి ఏమంటారు క్రేజీ థింగ్స్ కానీ అట్లాంటివి అయితే నేను ఎప్పుడు చేయలేదండి. ట్రై కూడా చేయలేదండి నేను అసలు కానీ, ఎగ్జామ్స్ అప్పుడు చదువుకుండా పోయినా రోజులుయితే ఉన్నాయి గానీ, ఆటలు పోయినప్పుడు ఇప్పుడు కానీ ఇట్లా రాసుకుంటే నడుస్ కుంటు పోయిన రోజులైతే లేవండి.
మేమైతే రాసుకుంటూ ఇంటికి పోయే వాళ్ళం అండి. మళ్ళీ రాస్ ఆ ప్రాసెస్ ఏది మళ్ళీ ఇంట్లో లంచ్ చేసి మళ్ళీ రిటర్న్ రాసుకుంటూ వచ్చేవాళ్ళమండి. ఇవన్నీ మంచి మేం మంచి మంచి మెమరీస్ అండి
నిజంగా ఇప్పుడు ఆ అక్కడికి వెళ్ళాలి అని అనిపిస్తుది
ఆ ఆ డేస్ కి అవునండి
ఎంత బాగుంటాను ఫ్రెండ్స్ కొట్లాట్లు ఆడుకోవడం పా పా పా పా చిన్నప్పుడు ఎవరితో ఏం చేసినా ఏమున్నా ఆ ఫీలే వేరు అసలు
అవునండి ఇప్పటి ఇప్పుడు ఏందండి అంత టెన్షన్ న్లై అంత
ఉ పరుకులు పరుగులు ఏం హ్యాపీనెస్ లేదు అ ఏం లేదు అక్కడ
హ ఇంకేంటండి
చెప్పాలండి అదే చూ చె చూస్తా ఉన్నానం డి ఫొటోస్ ఏమో ఓపెన్ చేసిన చాన రోజ లేంది సోషల్ మీడియా ఇవన్నీ వాడకూడదు అని చెప్ప యూస్ చేయడ అందుకు ఫోటోస్ ఓపెన్ చేసి చూస్తావును
మెమరీస్ అన్ని గ్యాదర్ చేస్త కది
మీరు కూడా మీ మెమోరీస్ గ్యాదర్ చేసుకోండి
ఆ అవునండి చేసుకుంటున్నాను నేను మీతో ఆ నేను మీతో మాట్లాడుతూ నను మెమోరీస్ అన్ని గ్యాదర్ చేసుకున్నానండి గుర్తుకొచ్చేసి సరే అండి అం
సరే అండి నాయ్
ఉమ్
అ